ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగానే కూర్చున్నాను మా పాపతో ఆడుకుంటూ ఉన్నాను
పిల్లల్ తిన్నారా మీరి మధ్యా ఏన్న గుడికి ఎల్లార ఆ తిన్నాం తిన్నాము
మేమా ఈ మాత్య న్యూ ఇయర్ రోజు కొరివికెళ్ళామండి కొత్త సంవత్సరం రోజు కొరివికి ఎళ్ళాము
అహ
ఇగ అంతేనండి ఇప్పటి వరకయితే ఎటు వెళ్ళలేదు ఇగ, కొత్త సంవత్సరం రోజే వెళ్ళాం.
అవునా మేము మా తమ్మని పెళ్ళప్పుడు ఉ మా పెద్దమ్మ కొడుకు పెళ్ళి ఫోర్ విల్నాయిగంటే అప్పుడెళ్ళి ఫస్ట్ టైం చూసాను
ముందు మా బండి పూజకు వెళ్ళామండి
ఊహు
మా పెళ్లయిన కొత్తల బండి పూజ కేళ్ళినప్పుడు చూసాను గానీ. మొత్తం చూలేదు. ఈసారేలినప్పుడు మొత్తము గుడి అంత్ త తిరిగి చూసామండి. భద్రకాళి గూడా ఉంది. భద్రకాళి దగ్గ్ ఉమ్ భద్రకాళి ఉంటుందననగు డిలీ మాకు తెలీనే తెలిదు.
ఆ గుడిక్ బ్యాక్ సైడ్ ఉంటారు. తను అమ్మవారు ఉహ్ హు మేము మొన్న పెళ్ళికెళ్ళినప్పుడూ చ మా ఫ్యామిలీ తోటె ఎళ్ళాము అంటే. అమ్మవాళ్ళ ఫ్యామిలీ తోటెళ్ళాను. అందరము చూసాము. తమ్ముడు, అక్క, పిల్లలు.
అవున అట్లా ఫ్యామిలీ తోనెళ్తేనే ఎంజాయ్ ఉంటద్ లేండి. గుడిక్
అవున్ మేము వెళ్న పర్పస్ పెళ్ళి రెండు కలిసొచ్చాయి.
అవును ఎంజాయ్ చేసారిగా.
కొరిబిల్లే పెళ్లి గాబట్టి అంత్
అంటే అక్కడ కూరగాయల భోజనం బెట్టారా.
లేదు అంటే గుళ్ళొ గుళ్ళొ పెళ్లి గాలేదు. ఆ గుడికి కొంచెం దూరంలో ఫంక్షనాలు ఉంది. చిన్నగా ఒక హండామ్ వంద మంది, నూట యాభై మంది, కూర్చునే అంత చిన్నగుంది. ఉమ్ ఆ దాంట్లోనే పెళ్లి చేస్ టే అప్పుడు వర్షం వర్షాలు బడ్డాయన్నట్టు. ఆ వర్షాలకు ఇ బ్బందెందుకు మళ్ళా తినేటప్పుడు అది ఇది మళ్ళా అనేసి. ఆ
ఇగ ఫంక్షనాలే చూజ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం అన్నారంలో గనక ఫంక్షనల్స్, రూమ్స్ ఎలా తీసుకుంటామో అలానేనా?
ఆ అలాగే ఉంది ఒకటే చిన్న రూమ్ ఉంది. కొంచెం మండపం ఒక పదిహేను మంది కూర్చునేటట్టే ఉంది. పెళ్లికూతురు, పెళ్ళికొడుకు తోటి.
మేము ఇంతకు ముందు జూన్ లో ఆ తిరుపతి ఎళ్ళాము. ఆ తిరుపతి వెళ్ళినప్ ప్పుడు మాకు ఫిఫ్టీ రూమీస్, ఫిఫ్టీ రూ యాబై ర్ రూపాల రూములు ఉంటాయి గదా. యాభై రూపాయల రూములు దొరికాయి. అయితే అందులో మాకు పెళ్లి మండప్ పంలో ఉండే రూమ్సే దొరికినాయి. అయితే ఆ పెళ్ళికి పెళ్లి మండపంలో పెళ్లిచేసాక, వంటలు చేస్తారండి. ఆ స్మెల్లుగయితే ఉహుహు సూపర్ వస్తుందండి. మనం చూడడమెద ఆ లేదండి. చూడలేదు మేం దర్శనం బోయేచ్చెసరికి, వాళ్ళక్ పెళ్ళైపోయింది. భోజనాలు కూడా అయి పోయ్ అండి
అవున
ఇంగా మేము, ఈ పక్కడ రూము మాది, కొంచెం ముందుకు పెళ్లి చేసే మండపము, మండపము, మండపంలోనే పక్కనే వంటలిగా. తిరుపతిలో పెళ్లి జేసుకుంటారని నాక్ ఆ అప్పుడే తెలిసిందండి.
తిరుపతిలా పెళ్ళి జే నేను పోయినసారి. మా ఫ్యామిలీ తోటి, మా ఆత్తావాళ్ళ ఫా తమతోటెళ్లినప్పుడే నేను చూశాను ఇద్దరు, ముగ్గురు చేసుకున్నారా. అంటే గుడి ముందు, వా అక్కడ మనం దీపాలు పెట్టి, కొబ్బరికాయలు కొడతాం గదా. అక్కడే ఇద్దరు, ముగ్గురు దండల్ మార్ కున్నారు అప్పుడు చూసాను గాని. అంత రియలైజ్ గాలేదు నేను, అంటే మామలుగా చేసుకున్నారేమో అన్ కున్నాను.
అక్కడ ఆ ఫంక్షన్ మనకు ఫిఫ్టీ రూమీస్ యాభై రూప్ పాళ్ళ్ రూములు దొరికింది గాని. వాళ్ళ మండపం ఉంటుంది. అంటే ఒక్కొక్క మనక్ కూ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వాళ్ళకు, కోటర్స్ ఇస్తారు గదా. అవీ గూడా అలానే ఉంటాయి. అవి కోటోర్సు లానే ఉంట్
అవును మేము గూడా అలాగే వెళ్ళాము మొన్న నవంబర్ నవంబర్ లనా ఆ నవంబర్ కు ఏళ్ళాం మేము మా
ఒక్క ఒక్క రోజు ఉంటే యాభై రూపాయలు రెండు రోజులుంటే వంద రూపాయలు మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని అ యాభై యు ఐదు వందలు ముందే అడ్వాన్స్ తీసు
అవును మేము కూడా యాభై రూపాయలు రూమ్ లోనే ఉన్నాము కాకపోతే కొంచెం దూరంగా ఉన్నాము మేము అక్కడ మేము ఉండే దగ్గర్లో కొంచెం దూరం నడిస్తే ఫ్రీ బస్ వచ్చింది ఆ బస్ తగ్గి మేము దర్శనానికి మళ్ళీ వెంగమమ్మ దగ్గరికి వెళ్ళేసి తినేసి వచ్చాము కాకపోతే మాకు తర్వాత తెలిసింది ఇగ మేము ఫస్ట్ ఒక రోజు మొత్తం ఇక్కడ అన్నదాన సత్వంలనే తిన్నాము తర్వాత చె
అన్నదానం దగ్గర మేము కూడా వెంగమాంబ అన్నదానం దగ్గరనే తిన్నామండి
మేము తర్వాత రెండో రోజు అక్కడ టీ తాగ డానికి వెళ్తే అక్కడ చెప్పారు ఇక్కడ భోజనాలు ఏడ బెడతారు అంటే ఎప్పుడు వెళినా బంగమాంబ పెడతారంటే ఎలా వెళ్ళాలి అని అంటే ఈ బస్సు ఎక్కి కాని వెంగమామ అంటారు ఆడి కెళ్ళండి అంటే సేమ్ ఆయన చెప్పిన ఫాలో అయిగిపోయాము ఎంత బాగుంది అసలు అండం మన కోసమే ఎదురు చూసింది అసలు
ఉమ్ అవును మేము కూడా తిన్నామండి మేమ్ అందులోనే టిఫిన్స్ పెడ్తారు పొద్దు నే మధ్యాహ్నం భోజనము సాయంత్రం కూడా భోజనమే ఒక
ఇగ మేమ్ టిఫిన్ చెయలేదు అన్నమే తిన్నాము అన్నం తినేసి మళ్ళీ పైకెళ్ళి శ్రీవారి పాదాల కాడికి అటుటిళ్ళం ఈ వెళ్లిన రోజు దర్శనం అయ్యింది మాకు
ఆ అప్పుడు ఆ నవంబర్ లో తక్కువ ఉంటారు అక్కడ జనాలు
అవును వర్షాలు వడ్డాయి ఇక్కడ అదేందో మేము పోయినా ఆపేసినం అసలు అక్కడ మేము ఒక త్రీ డేస్ ఉన్నాము ఆ త్రీ డేస్ లో ఒక్కసారి కూడా వర్ష ర్షం కాదు కదా అసలు చల్లగాయలి కూడా కాలేదు కానీ మా పాప కొంచెం పొడి ఆ పాల పొడి తాగాక బర్రె పాలు దొరకక చాలా ఇబ్బంది పడింది ఆవుపాలు టీ గ్లాసు ఫార్టీ రూపీస్ నలబై రూపాయలు
లేదు లేదు మనం ఆ దర్శనానికి పోతా అంట అంటే మనం నిలబడతాం కదా వలలా
అవును
ఇక్కడ అక్కడ దర్శనానికి పోతంటే మనల్ని ఒక రూమ్ లేల్ల వేసి తాళం రు కా వాళ్ళు చిన్నపిల్లలు ఉన్న వోళ్ళ దగ్గరకి వచ్చి మనకు బాటిల్ బాటిల్ పాలు ఇచ్చిపోతరు పాలు మాకు అలానే ఇచ్చారు మా పాప వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు చిన్న పాప ఉంది అని అంటే మనం నేను ఫ్లస్కో తీసుకెళ్లానండి ఆ ఫ్లాస్క్ నిండా ఒకసారి పాలు నింపించారు మళ్ళీ అయిపోయాక మళ్ళీ వెళ్తే మళ్ళీ కూడా నింపించారు ఇద్దరు పాపలు ఉన్నారని చెప్పి ఉత్తరింపించారు మళ్ళీ మాకు తాగడానికి కూడా చిన్న చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా కొంచెం పెద్దవి జ్యూస్ గ్లాసులు అల్లా పెద్ద వాళ్ళకు పోసారు పిల్లలకు ఉంటే మనం తీసుకుపోయిన బాటిల్నే పోసేయాలి
మేము పిల్లలకు అదే సంవత్సరం లోపు పిల్లలకు ఆ ఉంటాం కదా లైన్ లో ఉంటది సవత్సరాలు మేము దాంట్ల దర్శనం అయింది మాకు
అవునా అందుకే తొందర అయింది మీకు
మాకు అసలులకు అంటే నాలుగు గంటల క్లోజ్ చేస్తార అని తెలివక మేము ఏం చే సము ఆ నాలుగు గంటలకు బ్రేక్ ఇస్తారట అప్పుడు ఆ బాగా ముసలి వాళ్ళకు హ్యాండీక్యాప్ వాళ్ళకు వేర దర్శనం ఉంటడత ఇక్కడ ఇప్పుడు నాలుగు నుండి ఐదింటి వరకు లైన్ లో కట్టారు ఈ లైన్ లో చిన్న పిల్ల వాళ్ లు సేవ చేసుకునే వాళ్ళు మూడు వందలు రూపాయలు దర్శ విఐపి దర్శనానికి నిల పడారు ఇగ మళ్ళీ కొంచం ముందుకు వెళ్ళగానే ఆ పాప వాళ్ళ పేరెంట్స్ తల్లి ది ఆధార్ కార్డ్ బాట్కొని ఆధార్ కార్డు బట్కున్నం రక్ సా
ఆ బర్త్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు అన్నా ఉంటే దర్శనం తొందరనే అవుతుంది
ఆ అది పట్టుకొని వెళ్ళాము అది పట్టుకొని వెళ్ళేసి చుపియగానే ఆ టోకెన్ ఇచ్చారా టోకెన్లు వెళ్ళాము అన్నట్టు మాకు ఒక నలభై ఐదు నిమిషాలు ఏధైనా దర్శనం మొత్తం కంప్లీట్ అయింది బయటిక వెళ్ళాం
అవును వాళ్ళని తొందరనే తీసుకెళ్తారు ఇట్లా సంవత్సరం లోపు పిల్లలని మా త్రీ త్రీ హండ్రెడ్ టోకన్లున్న టికెట్ ఉన్న వాళ్ళని హ్యాండిక్యాప్ వాళ్ళని మళ్ళీ మా ఆ అవును అవును మళ్ళీ మనం శ్రీనివాస కళ్యాణం ఉంటుంది అక్కడ వెంకటేశ్వర్ కళ్యాణం చూతంగా దానికి వెయ్యి రూపాయల టికెట్ ఉంటుంది ఆ కళ్యాణంలో రెండు గంటలు కళ్యాణంలో కూచో కానీ వెంటనే మనకు దర్శనం చేపిస్తారు ఒక హాఫ్ నఅవర్లా
వెయ్యి రూపాయలదా టికెట్ తీసుకోవాలా ఆ
అక్కడ వెళ్ ఇక్కడే కూడా తీసుకోవచ్చు బుక్ చేస్ కోవచ్చు కానీ మనం టైం కు ఉండాలి వాళ్ళు ఇచ్చిన డేట్ వరకు ఉండాలి మన్
హ్మ్ అక్కడేమో ఎప్పుడైనా వెళ్ళొచ్చు
ఆ అక్కడనైతే తీసుకుంటే మనకు ఓ టైమ్ ఇతరు ఆ టైంని బట్టి వెళ్ళచ్చు
హ్మ్ ఈసారి ప్లాన్ చెస్
సుప్రభాత సేవ ఉంటుంది కదా చిన్న పిల్లలకు అంటే వాళ్ళకేమో ఆ టెన్ ఇయర్స్ నుం చి నైన్టీన్ ఇయర్స్ ఎవరైనా సరే టెన్ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకు సుప్రభాత సేవ అని పిల్లలకు ఉంటది
అ
ఆ దానికి కూడా ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఉంటది ఆ టికెట్ తీసుకుంటే వాళ్ళకి కూడా తొందరనే దర్శనం అయితది వాళ్ళ పేరెంట్స్ ఉంటరు కదా ఆ మనలకూడా మనకు కూడా తొందరనే దర్శనం చేపిస్తారు
అవునా
అందులో ఒకటి అదొకటి మనం వెంకటేశ్వర స్వామి కోటి వెం కట శ్రీనివాస కోటి రాస్తే దానికి కూడా ఆ ఆ బుక్కు కూడా దర్శనం మనకు త్రీ హండ్రెడ్ టోకన్ ఇస్తారు
అవునువును ఇది విన్నాను కాకపోతే ఏ మా ఇంట్లో అందరు చిన్న పిల్లలే మా ఆడపడచు వాళ్ళ పిల్లలు తప్పించి మా పిల్లలు మ
మనం కూడా రాసుకోవచ్చు
కానీ అది ఎంత పదాస్ సంవత్సరా లోపు పిల్లలగానే ఉందీంది మనం కూడా రాసుకోవచ్చులేగానీ దర్శనం ఎలా ఉంటేనా
ఏమో మరి తెలీదు అలా యండి భోజనాలు మాత్రం సూపర్ చేసారు అండి చిప్ పొద్దున ఆ స్మెల్ చూసుకుంటనే ఉన్నా ఉ
చాల చలుకు ఆ చెప్పడానికి కూడా సరిపోవు మాటలు అంత బాగుంటాది ఉహు
మేము ఇక్కడ అక్కడ మళ్ళా మేము హోటల్లో తినడం ఇట్లాంటి ఏం లేవు సిహు మాకు ఆడ పెట్టిన భోజనాలే
అది దొరకడమే మహాప్రసాదం అంత దూరం పోవడం ఒక రూపాయి ఖర్చు లేకుండా తిరుపతి నుండి
ఆ వెళ్ళి రావచ్చు ఆ పైకెక్కి వెళ్ళి రావచ్చు అవును రూపాయిక
రూపాయి ఖర్చు లేకుండా కాకపోతే కొంతమంది నచ్చదు అది ఇది అని ఉంటారు కానీ
నీ మ మనకు అలాంటి ఏం లేవు మేము అయితే అయ్యే తింటాం
ఇవే తిన్నాం అసలకు మేమైతే మా పాప కూడా మంచి పెరుగన్నం దద్దోజనం ఇచ్చారు చాలా బాగా తిన్నది పాప మళ్ళా వడ ఇచ్చారు కదా అది కూడా ఇస్తే మంచిగా తిని ఉ చాలా మన్ చిగా తిన్నది పాప కూడా అసలు కి ఏ ఏమి ఇబ్బంది పెట్టలే గాని పాపం మేము ఇక్కడ వర్షం లాగ తడుచుకుంట వెళ్ళే సరికే పాపకు కొంచెం ఫిల్వర్ వచ్చింది అక్కడికి వెళ్ళాక ఉ అక్కడికెళ్ళాక కొంతమందిని అడిగాము మా పాపకు ఫీవర్ ఉన్ ఎలా అంటే ఇక్కడ షిప్ హుమ్ ఇక్కడ ఆ ఇక్కడ ఆ పక్కన హాస్పిటల్ ఉంటది ఆడికెళ్ళండి ఆ ఫ్రీగానే ఉంటది అనంటే వెళ్ళాము వెల్ ళ్తే మామూలు ఫీవరే అమ్మ అని అది ఏంటిది యాంటీబయోటిక్ ఇచ్చారు కాఫ్ సిరప్ ఇయ్యట్లేరు కదా కోల్డ్ సిరప్ ఫీవర్ టా సిరప్ రెండు ఒకటి యాంటీబయోటిక్ మూడు ఇచ్చారు అంతే ఏ తనకు అప్పుడు వేసాము మళ్ళీ ఈవినింగ్ వేసాము మళ్ళీ తెళ్లారే స ఇంటికి వచ్చేసరికి గింత జరంలేదు అసలుకి ఆ పాప బాగానే ఉంది ఆ ఇగ దేవునికే మొక్కుకున్నా
సరే అండి మరి
ఆ సరేనండి